ఆ మేము కూడా అక్కడ ఒక సంవత్సరం ఉన్నప్పుడు మా పెద్దమ్మ కేప్పుడు హాస్పిటల్ ఏ మే ఎప్పుడు అది హాస్పిటల్ పన్నదిరు ఎలర్జీ బాగా అవుతుండే చెంపలకు
హా
ఎప్పుడు అక్కనేనే అయ అదే పని మాకయ్య మ ఆనికి కూడా గిట్నే మోషన్స్ అయితుండే
అవు పాలకా
ఆవు అక్కడ ఆవు పాలు అదివానికి ఉగ్గు తినిపిద్ం మేము పాలు ఎక్కువ పడే వాగా
అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏం చేసిండు హైదరాబాద్ లో
ఉన్నప్పుడు మార్కెటింగ్ చేసిండు
అవునా
ఆ ఈ కుర్కురేలు చాక్ లే
ఆ చాక్లెట్లు అప్పుడప్పుడు పడ్కత్తుండే అవును
ఆ అండ్ల కౌంటర్ మీదుంటుండే
మ్ హు
ద ఇయన డబ్బులు తీసుకుడు అవి ఇ వ్వి అన్ని ఇతనే అన్నట్టు అప్పుడు ఇరవై ఐదు ఇరవై అప్పుడే అయితుండే ఆల్రెడీ ఆ ఈగా ఆ టైం ఎట్లా ఇంగదట్లే ఒన్
ఇప్పుడు లేదా మాది
ఆ తాతకు యొ క కాలు మంచిగ లే
చాలు అవును
ఈ ఈ వదిన కూడా అప్పుడు మంచ్ లేదు కదా ఇగ అన్నీ ఒకలకే ఏమోపైనై ఇగ ఆడ ఉండలేదు ఇగ ఇగ ఇబ్బంది ఇబ్బంది అయింది బాగా ఇప్ అప్పుడు పంజాబ్ అని కంపెనీ తీసుకుపోతాన్నది ఇతన్ని ఇంతకన్నా రెట్ ట్టింపు జీతం ఇత్త అన్నది
మ్ హు
కానీ పోలే ఎందుకంటే ఈ సేటు అండ్లున్న సేటు ఈయన తీసుకపోయినాయన నమ్మిండు కాబట్టి నేను ఇగా ఈయనను ఏడ్చి పెట్టి గాయన దగ్గరికి పోతేట్టుంటది నాకు పైసలు ఎక్కువ ఇస్తాడని
హు
అని అట్ల బోలే
మ్ హు
ఇయన పోయిండనుకో ఆ కంపెనీ లాస్ అయితది
హు
ఆ ఈ ట్ల నమ్మకం బాగా ఇయనకు ఇయననో ఈయనక్ మీన్నె మొత్తం డబ్బులన్న ఈయన మీన్నే ఎత్తుండే ఆళ్ల్లు
మ్ హు
మొత్తం లక్షల లక్షలు ఉంటుందే ఈయన చేతుల కానీ ఒక్క రూపాయి కూడ తియ్య పోతుండే అందుకే సారు ఇగ బోనియ్యలే ఇప్పుడు ఉంటే మస్త ఉండు వేరే ఉండు కత
హా
ఆ అనీ ఈగ ఎల్చన ఇన ఈగ పరిస్థితి బాలేక
అవును
ఇ ఇ ఎల్ వర్సిన ఇట్టసదు
హా
అప్పుడు ఇక పెద్దోని బర్త్డేదో అని కూడా డబ్బులు లేకుండా అంత ఘోరంగా ఉండే ఫస్ట్ బర్త్డే ఘోరంగా అంటే గోరంగా అయింది
అప్పుడు ఫస్ట్ పోతే అక్కనే ఉన్నారా మీరు
ఫస్ట్ బర్త్డే అది అప్పుడ్డే ఆచనో
అంటే ఇప్పుడుతో పుట్టినాక వెంటనే పోయినర అటు
పెద్దోడు పుట్ పెళ్ళయినాక వేనాం వెంటనే వేనాం పెళ్ళయినాక
ఆహో ఎక్కడ ఏ ఏరియాలు ఉంటుండే
రాజేంద్ర నగర్
రాజేంద్రనగరు ఆ ఓకే
అటు సైడ్ యే ఉంటుండె ఉంటన్న కప
ఆహా
ఈ ఈ పెద్దొడు ఊరు ఎంటన్న రెం నెళ్లక ఆచింది తడుపు ఇ రెం నెలక ఆచిన తర్వాత నాకుకా రేష్ చెప్పరు అక్కడ ఇవ
ఆ మరి ఇటే వచినవా ఇగ
రెస్ట్ చెప్పిరు రెస్ట్ చెప్పిరు ఐదు నెలలకు వచ్చినా ఐదు నెల వచ్చిన అమ్మ వాళ ఇంటికన్నా ఉన్నా అ మళ్ళీ పెద్దోడు పుట్టి మళ్ళీ ఐదులలు అయ్యేదాకా ఐయిదుగలేదు ఆ అమ్మళ్ళ ఇంటికన్నా ఉన్నా మొత్తం ఇక్కడ కూడా లేని
ఆహా
అదే ఉన్నా ఇక వాడగట్టినాక పోయినాము సంవత్సరం దాకున్నాం కాని ఈ ఈ మామయకి ఇట్ల అయిన తర్వాత ఇక బర్తడీ లోపు ఇక బర్తడీ నేద్దాం అట్టు ట్యాచ్ంది ఏ అచ్చ కానీ పరిస్థితులు ఘోరంగా ఉండే అప్పుడు ఆల డాడి ఉండే ఆ ఆ వాలా డాడి అప్పుడు ఇక్కడనే ఉంటుండె ఆయన మంటలేప్పుడు
అవునవును
ఉమ్ ఆ ఆ అన్నే డెస్సు కేక్ పట్టుకొచ్చిండ్రు
హ
కేక్ కేకు వల్లే వట్కచ్చి ఆలే ఇసిరు బర్తాడ అట్లుండే ప్పుడు
ఆ
ఈ మెల మెల మెల్లగా గీడికొచ్చిందిగా
ఆ ఈ ఇంకా చిన్నోడ్ని గుడ హాస్టల్ల ఎత్తే కతాం ఇగ, హాస్టలల్లనే మంచిగా అయితరు ఇప్పుడు ఇగ చదువు, ఇంటికాడ ఉంటె చదువు ఉండదు ఏమి ఉండది ఇప్పుడు ఫోన్లే అయితయ్.
అ ఏం కనిపిత్తలేదా ఇప్పుడు
ఆ గదే హస్టలే నయం
ఆ ఏమో మరిగయి ఎట్లైతదొ మరి ఎసుడైతదొ ఎంత జంపు చేపియ్యరాదని అంటార్రూ గద.
జంపు చేపియరాదట ఇప్పుడిగా
మరి జంపుడు చేపియ్య రాకపోతే రేపు స్కూల్ కు, స్కూల్ లేట్ అయ్యి ఏజ్ ఎక్కువ ఉంటే ఎట్లా?
వాళ్ళు సెట్ చేత్తరు ఇగ అట్లున్నప్పుడు వాళ్ళ చూసుకుటరు, అట్లా సెట్ కాలేదంటే వాళ్ళే తరు
అలే ఏత్తర
ఆ
ఇక్కడ గిటు ఇంలకి పోయిన తర్వాత అసలు సప్పడేక అన్లనే ఉంచుతే అయిపోవు గని. ఈ ఏం జ ఇక్కడ ఆగం తిరు తుండు ఇగ గంతే అని తీసుకుపోయి గంలేత్తే ఆళ్ళు ఈ ఇగ ఎట్లుంటదిగ గవర్నమెంట్ స్కూల్ చదువు ఎట్లుంటదిగ కొంచ్ చం అప్పుడిగ ఇగ కతం వాళ్ళు ఆ ఏం అత్తలేదు ఎట్లా అని అంటె
ఉమ్
ఈసి వెంకకేశీరు ఎందుకేసిర్రూ ఏ వాళ్ళు ఏస్తా అంటే ఎయ్యిర్రి అనడిగుతే వాళ్ళు ఏమంటారు మధ్య అయిన తర్వాత ఇంప్రూవ్ అయితే కొద్దిగ ఇంప్రూవ్ అయితేస్త
ఆ సేమ్ ఇప్పుడు ఇగో ఇక్కడ ఆ స్కూల్ ఈ స్కూల్ ఒకటే కదా.
ఆ
మేమైతే ఏం రాంది మాత్రం ఎల్కేజీకే ఎయ్యం, అచ్చి ఏ బి సి డి లు అచ్చిన తర్వాత అంటే సరే రాంది మేము ఎందుకేయమంటాం, మా బాబుకే చదువు రాదు కదా.
ఆ
సరే అచ్చిన తర్వాతనేయ్యండి అని చెప్పినా, మో ప్పేదే వాళ్ళలదే తున్నరు మేమైతే జంపులు చేయ్యం, చదువురాంది మాత్రం ఏ క్లాస్ కి మాత్రం పంపం. అని చెప్పిండు, ముందు ఫస్ట్ అదే ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్పినదే దాని గురించ
అవునా
ఆ అచ్చినయి ఏబిసిడీలు అంటే పంపిస్తం
ఆ
ఆ
ఈడా కూడా ఈరని అడిగిండు పోయి ఇట్లా నెక్స్ట్ క ఇట్లా వెయ్యరు అని అంటే ఆ వెయ్యరు అంటే మధ్యలో వస్తే ఇష్టం లేకపోతే ఇయమా అన్నది
ఆ డైరెక్ట్ ముందు అదే చెప్తున్నారు
అదేతూరు ఇప్పుడు మనకు స్కూల్ రాకపోతే ఎంటన్న ఫోన్ వతుది. స్కూల్ రాకాపోడుతే ఫోన్ ఆతది ఈ ఎందుక రాలేయ్యలా ఇ ఈతను ఎందుకు రాలేయ అని అడుగుతాారు ఆడు కూడాడా ఫోన్ వస్తది ఎందుకుస్త పంలె స్కూల్ కి అది అనే అనే అడుగుతారు అంటే అన్ని
మ ఉండు మాత్రం పట్టించుకున్నుడు అంతా మంచిగానే ఉన్నది ఆ
ఈ ఇటు పోయినప్పుడు ఏమ్ స్కూల్ రాకపోయినా అంతా ఏం అనపోతుండ్రే డబ్బులు అయితే ఫుల్ యాభై వేలు ఓసినయి ఫస్ట్ క్లాస్ కి
అప్పుడు
ఆ అప్పుడు ఇటు ఇటు సైడ్ వేసినాం జనారం సైడు
హా
గన్నారం లేత్తి యాభై వేలు ఉడిసినాయి మొత్తం సంవత్సర లో యాభై ఒడిసినయి బయి డ్రెస్ కి అన్ని వీటికిఅవిబట్ అంత రిచ్ ఈగ అంత ఇట్లా అంటే వీడు స్లేట్ల వీడు ఈ స్కూల్ లో చదువుతున్నుడు గాని ఉన్నూడు అంటా
హా అంతే ఇగా
రై చదువుతారట అన్లా అన్లా ఉన్నోళ్లు అయితే చదువుతారట
ఆహా సిబిఎస్ఈ సిలబస్ ఏంది
ఆ
సిబిఎస్సిఈనా
సిబిఎస్
ఆ అటు ఉన్నాయా సీబీఎస్సీ
ఉన్నాయి రెండున్నాయి స్కూల్లు ఇంలా అ స్లేట్లా
ఆహా
రెండున్నాయి స్కూల్లా రెండున్నాయి ఒకటేవి ఈ ఇంకా సిబిఎస్ క ఇంకొటి ఏంటిది ఇ ఒక స్టేట్ దా స్టేట్ దటా
ఆహా
ఒక స్టేట్ స లోవాసి ఒక్కడిది సిబిఐ ఆ స్ట ఇప్పుడు సెకండ్ నుంచ ఫస్ట్ నుంచా ఆ స్టేట్ కదా అచ్చి ఇప్పుడు ఈయన కాదు ఇదేంది మ్ సిబిఎస్ తనవేమో ఇక్కడ చాలా పెద్దవి ఇంకా బాగా నట్టు అవ ఒక డ్రెస్కు పదిహేను వందల అట
అబ్బో
ఒక్క డ్రెస్ కు పదిహేను వందల అట ఇక వాడు పదిహేను వందల డ్రెస్సు పెట్టి ఇక చదివ ఎప్పుడు చదువుతాడు అవు ఎప్పుడు మస్తు డబ్బులు ఖర్చయినాయి ఈయకి ఇగ ఇవి ఇవే బెట్ డు ఇవే బెట్టటుడు అదే అరవై వేలు పెద్దోనికి పెట్
హా
ఏమో మరి
ఏమో పాపకు పాలు కావాలి ని లల్లి లొల్లి లొల్లి లొల్లి ఎత్తంది ఇప్పుడే పోషిచండు అలా డాడీ
ఆ
మళ్ళీ మీ కావాలట
ఆమ ఆగజస్
మా నోట్లక వెళ్ళి మాట వెళ్ళింది అంటే మెన్ చేతులు ఉండాలి డబ్బా
ఎట్లా గట్లాయితే మరి ఎ
మరి అయితాంది ఇగ బయటికి బస్సులలో పోయినప్పుడు మనం పది గంజు గంజు ప కోని పోతామా బాటిల్ నింపుకొని పోతాం
తట్టుకొని పోవాలి ఒకటిగా
మ్ అది ఇచ్చింది ఒకటి మా మమ్మీ ప్లాస్క్ లెక్క అది ఉంటాయి కదా బాటిల్ వేడి ఉండేది కానీ ఎండాకాలము వేడి పగిలిపోతాన్నాయి పట్టుకొని పోయినా కాని
అవి బాగా వేడుంటాయి కదా
ఆ అవి వేడి ఎండ వేడికి పగిలి పోతాన్నాయి
ఆ
మ్ ఇక బంద్ చేపియాలి ఓ ఫస్ట్ టైమ్ అలవాటు చేపియాలి ఇంగ అలవాడి చేపిస్తే ఇప్పుడు అలవాటు చేసినాకనేమో చుక్కలు చూపిత్తాంది
అన్నం తింపి కొంచెం కొంచం ఎట్ల బంధైత
ఏమో ఎందుకని అలవాటు చేపచ్చినబ్బా అనిపిసది ఇప్పుడు
ఏమనే
ఒక్క రెండు నిమిషాలన్నా ఆడు ఆగితే మంచిగాగుండు
మనకు మన ఇం ఇట్టున్నట్టోళ్ళ అయితే ఏం కాదు ఉకే కానీ కొంచెం అటు ఇటు అటు ఇటు
గ గదేగా అందుకే ఇక మమ్మీ దగ్గర ఉంచి పోతా అన్న
ఆ అ ఇబ్బందయితుది బాగా ఉ
అది కొంచెం తినకుండా ఏదిో ఒక్కసారి పండేటప్పుడు అట్లా అడిగితే ఏం కాదు మొత్తం పాల మీదనే
ఆ సరే మరి భాయ
ఆబార్